హాయండి
ఆయంది ఎలా ఉన్నారు
పవునం మండి మీరు బాగున్నారా
ఇది మన ఫోర్త్ కాల్ కదండి ఆటోమేటిక్ గా కట్ అవుతుందా లేకపోతే ఇంకో కాల్ అలా ఏన్నా చేయాల్సి వస్తుందా
అంటే టెన్ సెకండ్ టెన్ మినిట్స్ తర్వాత కట్ చేస్తున్నాను
అవును అంటే మళ్ళీ ఇంకొక కాల్ ఏమన్నారు
అంటే నెక్స్ట్ నేను అవి డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను ఈ మళ్ళీ చెప్తాను అవి నేను
ఓకే అండి ఇంకా అండి ఇంకా పిండి వంటలు అంటే ఏమేమి ఇష్టం మీకు. నేనా ఇంకా కళీ కూర్చున్నాను పిల్లలు వస్తారు ఇప్పుడు సు కుల్క్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయ్ చదివించాలి రాగానే
అవున్ అవును లంచ్ టైమ్ కూడా అయితుంది గదా
ఇప్పుడు జనరల్గా మీ ఉద్దేశం ఏంటండి సి బి ఎస్ఈ సిలబస్ మంచిదా లేపోతే స్టేట్ సిలబస్ మంచిదా
చదువులో అంటే అందరూ సి బి ఎస్ తి సి బి ఎసి అంటున్నారు గానీ ఎందుకో స్టేట్ సిలబసే బెటర్ ఏమో అనిపిస్తుందిండి నాకు. నేన్ నాకు ఈ మధ్యల అదే ఆలోచన వస్తుంది
ఉమ్ మేము చేంజ్ చేద్దాం అనుకున్నాను కాపోతే ఐ మీన్ నాకు కూడా స్టేట్ బెట్రేమో సి బి ఎస్సి మరి ఆ అంత అనిపించట్లేదన్మాట. ఏదో అందర్ సి బి ఎస్సి సి బి ఎస్సి అంటారు గానీ
అదొక ఫ్యాషన్ ఆ ఫ్యాషన్ లాగా అయిపోయిందండి అది సి బి ఎస్సి అనేది ట్రెండ్ లాగా వాగ్ నాకు ఈ మద్దెల రోజు అదే తాటోస్తుంది అసలు సి బి ఎస్సి సి బి ఎస్సి అంటున్నాము పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారేమో ఆ ఇంకేమన్నా ఇబ్ పంది పడు
ఎలాగో అవునండి ఎలాగో వాళ్ళు ఇంటర్మీడియట్ కు వచ్చారను కోండి మళ్ళీ అప్పుడైనా స్టేట్ సిలబస్సే కదా
అవును అవును ఇప్పటి నుండే స్ట్రెస్ చేస్తున్నాం కావచ్చు అనిపిస్తుంది పిల్లల్ని
ఆ నాకదే అనిపిస్తుందండి అందుకే మీ అభిప్రాయం ఎలా ఉంటుందని అడిగా
అదే మా పెద్ద అబ్బాయి కూడా కొం చెం చిన్నబ్బాయి బాగా చవుతాడండి పెద్ద అబ్బాయి కొంచెం డల్ చిన్నబ్బాయ్ తో పోలిస్తే అ త హిందీ సే స్ ఆ ఇదే సిబిఎస్ఈ లో హిందీ చాలా టఫ్ ఉంటుంది వాళ్ళక్ కి తనకు ఆ
అంటే సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నార అండి
ఆ అవునండి
ఓకే సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయితే మళ్ళీ మనం ఒకవేళ తర్వాత స్టేట్ కి మార్చాలనుకోండి అప్పుడు అక్కడ తెలుగుండా ఉంటుంది తెలుగు చాలా టఫ్ ఉంటుంది ప్రతిపదార్థాలని అర్థాలని పెద్ద పెద్ద ఆన్సర్ లాంగ్ ఆన్సర్స్ ఇవన్నీ చూసి భయమెస్ సి నేను ఇంకా మార్చుదాం అనుకొని కూడా మార్చలే అంటే మళ్ళీ ఇది చదవడానికి కష్ ష్టమయి పోతది దడ ట్టవ్వలేరు తక్కువ టైం ఉంది అననేసి నేను
మీడియం కదా తెలుగు కొంచెం ఇబ్బంది పడ్ తారు వాళ్ళు చదవడానికి కష్టమయి
అవును ఒకవేళ మనం మార్చాలనుకుంటే సరైన టైమ్ ఫిఫ్త్ క్లాస్ అండి ఫిఫ్త్ సిక్స్త్ ఇంకా హు ఆ టైం లో అయితే మనం సమ్మర్ ట్లో కూర్చోబెట్టి టైం దొరికినప్పుడు హాలిడేస్ లో ఇలా తెలుగు నేర్పించేస్తే కొంచెం రాను రాను టెన్త్ కొచ్చేసరి కల్ల వాళ్ళు ఒక లెవెల్ కొస్తారు
అదే మీ పిల్లల్ త్ ఎట్లా సె సెలెక్ట్ చేసుకున్నార అండి లాంగ్వేజ్ జ్ ఏది ఇప్పుడు వాళ్ళకన్
ఆ హిందీ హిందీ అండి సెకండ్ లాంగ్వేజ్ హిందీ థర్డ్ లాంగ్వేజ్ తెలుగు హు
అదే అద్ అదే ఆలోచిస్తున్నామండి మేం గూడా పెద్ద అబ్బాయిని కొంచెం స్ట్రెస్ ఫీల్ అయితుండు తను మరి చిన్నబ్ బ్బాయిని అందులోనే కంటిన్యూ చేసి పెద్ద అబ్బాయిని స్టేట్ సిలబస్ లోకి మార్చేద్దామా అని క చూస్తున్నామండి ఆలోచన
అదే అదే ట్రై చేయండి
చెప్ తర్వాత టెన్త్ హ్మ్మ్
హ్మ్ ఇంకా అండి మీకు ఇష్టమైన వంటకం ఏం టండి
వ అంటే వంటలల్లో అంటున్నారా మీరు
ఆ పిండి వంటలు వం మామూలుగా కర్రీస్ కూడా
కర్రీస్ వెజ్ లో అంటరు వెజ్ లో అంటే ఇం ఇంక నాకు సాంబార్ ఫేవరెట్ అండి ఎప్పుడూ సాంబారు ఆలూ ఫ్రై గుత్తొంకాయ్
ఓం నైస్ పిండి వంటలు మరి ఇంట్లో మీరే ప్రిపేర్ చేస్తారా లేకపోతే ఏలా అండి ఆ ఆ పెద్దవాళ్ళు
ఆ మేము కొంచెం ఆ అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి దూరంలోనే ఉన్నామండి. మేము మా ఫోర్ మెంబర్స్ మా చిన్న ఫ్యామిలీయే ఉంటున్నాము. ఆ మేము ఇంకా ప్రిపేర్ ఆ బ ప్రిపేర్ అయితే చేసుకుంటాం మా హస్బెండ్ కొంచెం హెల్ప్ తీసుకుంటాను తీసేస్ కొని ఎప్పుడైనా టూ డేస్ అ ట్లా హాలిడేస్ వస్తాయి గదా ఆ హాలిడేస్ వస్తే వన్డే ఇంకా పిండి వంటకాలకు కేటాయించేస్
హ్మ్ బెస్ట్, లేదంటే! అవును మంచి పని లేదంటే పిల్లలు ఇవి ఇవలవాటు పడతారు చిప్స్ అని ఇంకా జంక్ ఫుడ్ హ్మ్ మనమైనా ఎంత చేసినా కంట్రోల్ చేయడం కష్టం అవు ఇప్పుడు పిల్లల్ని జంక్ ఫుడ్ నుంచి సెల్ ఫోన్స్ నుంచి కంట్రోల్ చేయడం మన వల్ల అవ్వట్లే
అవునండి అవును అవును అవును ఇప్పుడు పిల్లలు అంతా అలానే ఉన్నారు. కాకుంటే మా ఇంట్లో అయి అయితే ఒక గుడ్ హ్యాబిటే ఉందండి జంక్ ఫుడ్ క అయితే నో ఛాన్స్ అసలు ఏమున్నా అది ఇంట్లో ప్రిపేర్ చేసు కోడమే ఇంకా
ఊ నైస్ మా ఇంట్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకి, చిప్స్ బాగా పిచ్చిగా తినేవాళ్ళు. లైక్ కరోనా టైమ్ లో అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళకి ఇంటి ఎదురుగానే షాప్ ఉండేది. ఉంటై వాళ్ళ ఊర్ లో అక్కడ అల అలవాటు అవ్వడం వల్ల ఇంకా ఇంకా ఇంక్ అలాగే ఇక్కడికి వచ్చిన కావాలని అడిగేవారు. బట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొంచం అవేర్నెస్ వచ్చింది. యూట్యూబ్ లో లేస్ తింటేంత ప్రమాదం. మని ఇట్లన్నీ చూపిస్తున్నారు కదా ఆ వీడియోస్ అవన్నీ చూపిస్ తిన్నాను చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చుపోవడం లోపల పురుగులుం పననే ఇట్లన్నీ చూపిచ్చేసరికి కొంచెం అవాయిడ్ చేశారు ఇంక ఇప్పుడు ఓన్లీ ఇం ఇంకా ఇంట్లోనే ఏ స్నాక్స్ చేసినా, నా ఓన్గా చేసేస్తా. నాకు వచ్చింది చేసేస్తా. అవి పునుగులు కావచ్చు. పకోడి కావ చ్చు ఆ అట్ల కారమ్ ఏదైనా ఉం ఇంకా అవే తింటుంటారు ఎంజాయ్
అవ్ ఆ అవునండి మాకు ఇది ఫస్ట్ నుండి ఉంది అలవాటు అ కాకపోతే నాకే బాధే ఏస్తది. మరీ పిల్లల్ని కంప్లీట్ గా మా హస్బెండ్ ఏంటంటే, కంప్లీట్లీ అవాయిడ్ చేస్తారండి. అయితే ఇంకా సర్లే వాళ్ళ డాడీ లేనప్పుడు ఎప్పుడో సీ క్రికెట్ గాళ్ళ అమ్మ నాక్ అది మ్యాగీ తినాలి అనిపిస్తుంది అని అంటా ఉంటే సర్లే కదా అని ఎప్పుడో ఒకసారి రేర్లి అండి సిక్స్ మంత్స్ అవ్ త్రీ మంత్స్ కట్లా అంతా రేర్లి మ్యాగి ఇష్టంగా తింటారు పిల్లలు
మా వాళ్ళు అసలు తినరండి మ్యాగీ
అ మా పిల్లలకి ఇష్టం
మా బాబు అయితే ఇంకా అసలు అదేలేండి. మా పాపకి చాలా ఇష్టం గాని బాబు అసలు తిండు మ్యాగీ.
ఆ పిల్లలకి ఇంకా అవి బయట చిప్స్ అవి ఇవి కొంచెం లేస్ అని అవి కొంచెం అట్లా ఎప్
వాళ్ళకతే ఇంట్రెస్ట్ ఉంది అదే అంటేకూ ఎవరక్ అట్లాంటివి తెచ్చుకున్నప్పుడు పాపం వీళ్ళకి అవి టేస్ట్ చేస్తా
అవునంట అవును అవును అవును అంట అదే చెప్తా ఉంటారు మా చిన్న
నేనేమో ఈస ఏమే ఉప్మా అని పునుగులని పంపిస్తా
అవును ఇంకా మేము కంప్లీట్ ఫ్రూట్ అండి ఇంకా ఇది ఇ పో మొ గ్రానైట్ లేదంటే ఇప్పుడు వాటర్ మిలా
బెట్టర్ మంచి హెల్దీ ఫుడ్ అయితే
అయితే మా చిన్న అబ్బాయితో చాలా సఫర్ సఫర్ అయి ఉన్నాం మేము ఇంకా అసలు బాక్స్ స్నాక్స్ లోకి అ అసలు వేరే ఇవి చిప్స్ కాగానీ ఇవి ఏవి అలో ఉండవండి ఇంకా పెడితే పోమోగ్రనేట్ లేదంటే వాటర్ మినండ్ ఇంకా లేదంటే అ నేను ఇదిడై ఫ్రూట్స్ తో డ్డు చేసేసుకుంటా ఒక టెన్ డేస్ ఒకసారి అట్లా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కడిగి ఆర పెట్టేసి వా వాటిని ఇంకా కొంచెం ఆఘీ వేసే చేయిపుకుంటాం కదా రోజ చేస్తాం కదా అలా రోస్ట్ చేసేసి ఇంకా వాటిని పౌడర్ చేసి గీ వేసేసి ముద్దలు కట్టేస్తా
ఓకే అంటే డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఇస్తారండి
అన్ని అండి పూల్ మకాన్తో సహా బాదం క్యాషు ఇవన్నీ పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా అన్ని అ అందులో మనం పల్లీలు నువ్వులు కూడా యాడ్ చేస్తాను
నువ్వులు కూడా చాలా మంచి
అవునండి అవును నువ్వులు పల్లీలు బెల్లము గి ఇంకా వీటితోట ముద్దలు చేసేస్తాను ఆ బెల్లము తరిగి తరిగేస్తానండి తరిగి కొంచెం అందులో కూడా డస్ట్ పార్టికల్స్ అవి వస్తయి న్నా బ ఆ వాటిని కూడా నేను వడగట్ కట్టేసి ఇందులో యాడ్ చేసేస్తున్నా యాడ్ చేసేసి కొంచెం కొంచెం వెయిట్ వేడి మీదనే ఇంకా గీ యాడ్ చేసేసి ముద్దలు కట్టేస్తున్నా
ఓకే నైస్
ఆ ఇంకా ఇంకా ఇవే అండి చాలా ఇబ్బంది అయింది. పిల్లలతో మాకు సరిగ్గా ఫుడ్ తినరు వాళ్ళు
ఓకే ఇదే బెటర్లేండి. ఇంకా మనం ఎప్పుడైనా వాళ్ళకి పాప్కార్న్ అది కూడా చేసి పెట్ట మొక్కజొన్నలు అవి ఉంటాయి కదా కుక్కర్లో వేసి ఆ కొంచెం వాళ్ళకి అవునువును ఫుడ్ అయితే బెటర్ ఇంకావి కొంచెం చప్పగా అనిపిస్తే వాళ్ళకి పెరి పెరి మస అవి బయటికి తీసాక కొంచెం పెరి పెరి మసాలా చాట్ మసాలా కొంచెం అలా స్ప్రింకిల్ చేసి ఇచ్చిన
మ్ మ్ వాళ్ళకి కొంచెం టేస్టీ అనిపిస్తది. బయట ఫుడ్ తిన్నట్టు అనిపిస్తది. వాళ్ళకి అవు
ఉంటరు ఆ అవును నేను డిమార్ట్ ట్లో అవి దొరుకుతాయండి మొక్కజొన్నలు అలాగే తీసుకొచ్చి చేసాను ఆ మద్
అవునఅవి వాటి సీడ్స్ దొరుకుత తాయి కదా ప్యాక్స్
ఆ గింజలు దొరుకుతాయి ప్యాకెట్స్ మ్ అవి కొంచం ఆయిల్ వేసేసి అవి లైట్గా ఫ్రై చేసి క్యాప్ పెట్టేస్తే ఇంకా అవి రెడీ అవుతాయి మనం అప్పుడప్పుడు మధ్యలో చమ్ అది
కదుపుతా ఉంటే అవును అవును అవును అవును అవును. అండి అవును నేను కూడా అల్ ఆల్మోస్ట్ పిల్లలకైతే దాదాప్ ప్ నాకు వీలైనంత వరకైతే ఇంకా హోమ్లీ ఫుడ్ ప్రతి ఒక్కటి నేర్చుకొని మరీ చేస్తున్నాను.
ఉమ్ అవును ఈ హెల్దీ శాండ్విచ్లు కానీ ఇవి కూడా బెటరే అంటే మనం వీట్ బ్రెడ్ దొరుకుతది కదా
ఆ మ్ మ్ మ్ మ్ అదే వైట్ బ్రెడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలంట్ న్నారుగదా
ఉమ్ అవును షుగర్స్ క హైక్ హై శుభ్ర అవునండి
ఓకే థ్యాంక్ యూ